వాయిస్ విని పించట్లేదు మ్మే
వాయిసు ఇప్పుడు వినపడుతుందా మంచిగా
ఆ ఇప్పుడు ఓకే
ఆ ఏం చేస్తున్నవ్
ఇప్పుడే తినేసి వచ్చినా నువ్వు
ఆ ఎ నేన్ కూడతిన్నా ఇప్పుడే ఏం కూర చేసిర్రు ఏం వండినవ్
ఇ రోజు బెండకాయ ఫ్రై
బెండకాయ్ ఫ్రై ఆ ఊర్లో ఉన్నవా సి ట్ సిటీకొ చ్చినవా వా
ఇంటికిెల్లి నా నిన్ననే
నిన్న ఇంటికి వెళ్ళినవా బాగున్నారా ఇంట్లో అందరుఅమ్మ నాన్న అన్నయ్య
హా అల్ గుడ్ మీరు
నే కూడా నేను ఇక్కడ నే నా హాస్టల్లోనే ఉన్నా హైదరాబాద్ లోనే ఉన్నా ఇవాళ హాస్టల్ లో నార్మల్ కర్రీయే ఇంగ ఏదో ఒక కర్రీ చట్నీ బీరకాయ చట్నీ పెట్టిర్రు పప్పు కూర ఇక అది నార్మల్ కదా హాస్టల్ అన్నాక ఇగిట్లనే అయిపోతది హాస్టల్ అమ్మో హాస్టల్ లా ఫుడ్ ఫుడ్ గురించి అస్సలు అడగొద్దు తెలుసా ఇంత్ ఇంట్లో ఉన్నాం ఫుడ్ కీ హాస్టల్ లో ఉన్న ఫుడ్ కి అసలు సంబంధమే ఉండదు ఏదో తింటున్నామా అంటడి తింటున్నాం ఉంటున్నామా ఉంట చెప్పాలండి ఈడ సిటీ క అంటే అసలు ఊరే బాగుంటది మంచిగా ఇప్పుడు ఇప్పుడు ఈడ కరెంట్ లేకపోతే ఉండలేము మనం ఆడైతే మంచిగా చెట్ చెట్లు ఉంటాయి చెట్ల కింద కూర్చొని మంచి ఆటలుడుకోవచ్చు లేదంటే పడుకోవచ్చు పెద్దోళ సారు మాట్లాడచ్చు
ఇంటి దగ్గర నుండి పచ్చళ్ళ తె తీసుకుంటున్నావా మరి
ఆ పచ్చళ్ళ లేకపోతే మరి అన్నం ఎక్కడ తింటా మీ అన్న తోటి మా ఫ్రెండ్ ఇంటికాంచి గోంగూర పచ్చడి పట్టుకొని వచ్చింది వచ్చేటప్పుడు ఇంకా దాంతో దాన్ని ఏసుకొని తింటున్నం ఆంటీకి మా బాధలు ఆడు తెలుసు కాబట్టి మంచిగా ఎక్కువ పెట్టించింది ఇంకా బాగుంది చట్నీ కూడా
ఏ ఏం చేస్తున్నా మరి బట్టలు ఉతికేసినవా ఈ రోజు
బట్టలు ఉతికినా ఇంకా బ్యాగ్ కూడా కొద్దిగా డస్ట్ పడితే బ్యాగ్ కూడా ఉతికేసినా ఎండ మాత్రం ఘోరంగా వెళ్తుంది అందుకే ఇందాకనే ఉతికేసి వచ్చిన మస్తుందమ్మో అసలు తెలుసు గీజర్ లేకపోయినా నార్మల్ ఆ నార్మల్ గా ఎండకి ఇట్ల వేడిగా అయిపోతున్నాయి నీళ్ళు
అవును ఇప్పుడు మనకి గీజర్ అవసరమే లేదు
గీజర్ ఆ ఉహ్ హాస్టల్లో ఉంటది కదా గీజర్ లు ఆ గీజర్ కూడా అప్పుడు పనికిరాదు ఆన్ ఇంత బగ్ మంటున్నాయి నీళ్ళు మరి ఇంత
ఇప్పుడు సీజన్ వచ్చేసి నట్టే కదా
ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లోనే ఇంత ఉందంటే ఇంకా పోను పోను చూడు ఇంక ఎట్ల అయిపోతుందో మే నేల వచ్చే సరికి మే నెలలోని ఎండలు తట్టుకోలేం రావచ్చు మన భాషలో
మీది శ్రీరామనవమి కూడా వస్తుంది కదా పండగ
అవును ఉగాది శ్రీరామనవమి ఏమో ఇంటికి పోదామని చూస్తున్నా కానీ ఇప్పుడు పరీక్షలు కూడా ఉన్నాయి పరీక్షలు రాయాలా ఇంటికి పోవాలా అని ఆలోచిస్తున్నా ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకో పోతా ఇంటికి పోయి ఒక వారం రోజులు ఇంటికాడ ఉండి మంచి గ పండగని సెలబ్రేట్ చేసుకొని కొత్త బట్టలు కూడా తీసుకున్నా మంచి గ పండగ సెలబ్రేట్ చేసి కొన్ని మంచిగా ఫుడ్ అయితే మంచిగా తినేసి రావాలే
అవును అమ్మ చేతి వంట
అమ్మ చేతి వంట ఇంక ఎక్కడ దొరకదు అది
ఏ రెస్టారెంట్ ఉ
ఆ పనికిరాదు దాని కింది కి పనికిరాదు అసలు అమ్మ ఏ ఆ క్కరికి మామిడికాయ పచ్చడి ఏసీ నెయ్యి ఏసి పెట్టినా తినొచ్చు ఇంటికాడ అమ్మ తినిపిస్ తుంటే అసలు ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు
ఆ మరి ఇంట్లో సహాయం చేస్తావా అమ్మ నాన్న
ఆ అన్ని పనులు చేస్తా నేను ఇంటికాడికి ఇంటి కి పోయింది అంటే అన్ని పనులు నేర్చు అంటే ఇంక అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అన్ని పనులు అలవాటే అమ్మ వాళ్ళు పొద్దున్నే లేచి పో ఇద్దరు పొలానికి నేను వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ కి నీళ్లు స్నానాన్ని చేసేందుకు నీల్ ఏసీ పే నీళ్లు పెడతా అమ్మకి పని లేకుండా ఇల్లు ఉకడాలు అంట్లు తోమడం అన్ని పనులు బట్టలు ఉతికేస్తా ఇక అమ్మ వచ్చి నంక వాళ్ళక్ చాయ్ పెట్టించి చాయ్ తాగినాక అన్నం వండి కరి కూర చేసి పెడతా ఇంకా నైట్ అందరం కలిసి కూర్చొని తింటాం
అంటే చాల ఆసర ఉంటదా ఆంటీకి నువి
ఆ నేను ఇంటికి వెళ్తే ఉంట ది కాని ఇప్పుడు బాగా కష్టం అవుతుంది అమ్మకు ఒకదాని చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి బయటికి అదే వ్యవసాయం చేసేందుకు మళ్ళీ అడి పోయి వ్యవసాయం చేసుకొని రావాలి మళ్ళ సాయంత్రం వచ్చినాక కొద్దిగా కూడా ఊరట ఉండదు మళ్ళీ ఈ మనం ఇంట్లో పనులు చే స్తేనె ఉండాలే
అవును
నాన్నకు నాన్న హెల్ప్ చేసేందుకు నాన్నకున్న పనులు నాన్నకే ఉంటాయి నాన్న మళ్ళా నైట్ పోలాలకు పోతాడు నీళ్ళు చూసస్తాడు నాన్నకుండే పనులు నాన్నకుంటాయి అమ్మ ఒక్కతే చేసుకోవాలి కానీ అప్పుడప్పుడు అనిపిస్తుది వాళ్ళని చూస్తే అమ్మో ఎంత బాధపడుతున్నారు వాళ్ళు మన కోసమే కదా ఇవన్నీ చేసేది మనం ఎందుకు ఇట్లా అయిపోతున్న మనం మాత్రం అందులో వాళ్ళు చేసినంత దాంట్లో మనం ఒక యాభై శాతం కూడా చేయలేం
మనం కష్టపడి చదివి జాబ్ తెచ్చు
ఆ మనం మళ్ళ జాబ్ తెచ్చినా వాళ్ళకి పెడతామనీ ఏం లేదు నువ్వు మనం అమ్మాయిలను జాబ్ తీసుకొచ్చి మనకేట్ట వాళ్ళకి పెట్టాలని ఏం లేదు కాకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడాలని వాళ్ళు కఖచ్చితంగా నువ్వు చదువుకో మంచిగా జాబ్ రావాలని మనల్ని పంపిస్తు న్నారు
అవును
అందుకు మనం ఉపయోగించుకొని ఆ టైం ని మంచిగా ఉపయోగించుకొని చదువుకొని జాబు కొట్టుకోవాలి రాను రాను ఇక్కడ జాబులు కూడా ఘోరంగా అయితున్నాయి ఆ వందో యాబై ఒ స్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఆ వంద యాభై ఏయిసి ఆ రా ఆ రాను రాను కాం రేషన్ పెరుగుతుంది మళ్ళ అలా కేటగిరీ వైజ్ తీసేస్తున్నారు లాస్ట్ క వచ్చేసరికి మనకి ఎన్నోన్ని పోస్ట్లు ఉంటున్నాయి కానీ ఏడ లాభం ఏం లాభం మనమే ఇంకెక్కువ అన్ని మెయిన్ మల్లి రాస్తున్నా మేన్సు రాసినాక పోతున్నాయి నాకు మస్తు బాధ ఏస్తుంది
ఏం కాదు ఇ సారీ గట్టిగా కూర్చొని
హ ఆ మా ఈ యొక్క ఇయర్ మంచి గా చదువుకొని మా నాన్న అమ్మ నాన్న పేసులా జాబ్ వచ్చిందం ఆ ఆనందం ఉంటది చూడు ఆ ఆనందం ఒక్కసారన్న
లక్షలు పెట్టిన అది కొనలేము
ఒక్కసారి చూడాలని ఎప్పటినుంచో చూస్తున్నా గాని ఆ కోరిక నెరవేరుతేనే నెరవేర్తలే దేవుడి దయ వల్ల ఆ కోరిక నెరవేరితే బాగుండు
నెరవేరుతుంది
చూడాలి ఇంకా నెరవేరాలని గట్టిగా కోరుకుందాం ఈ సంవత్సరం గట్టి గా ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వచ్చి ఈ హాస్టల్ ఫుడ్డు తపించుకొని మంచిగా అమ్మ చేతి వంటదిని ఒక నెల తర్వాత ఏదో ఒకటి చేసు కని జాబ్ దగ్గరలో ఒక రూమ్ చూసుకొని ఉంటే చాలు
అవును
నేనైతే గట్టిగా కోరుకుంటున్నా ఈసారి ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అని
అంతే దానికి దగినంత కష్టపడి మనం
హ్మ్ తెచ్
ముద్దిగా అదృష్టం
అదృష్టం ఉండాలే ఆవగింజంత అదృష్ చొళ్ళె లేకపోతే కష్టంమళ్ళ ఎంత చదివితే ఏం లాభం లాస్ట్ కి అదృష్టం లేకపోతే నీక్ దగ్గరకొచ్చి జీరో పాయింట్ ఐదు మార్కుల్తోటి పోయిన నాక్ పోయిన ఈసారి అదే కొద్దిగా అదృష్టం కలిసి వ. చెవ్ కొక్ క్వషన్ కరెక్ట్ అయి ఉంటే వచ్చేది కదా జాబు ఇంత కష్టం ఉండద్ పోయేది కదా అప్పుడన్న అమ్మా నాన్న ఫెసలా ఆనందం చూసే దాన్ని.
అవునే కాని ఒకటి పొయింది అంటే ఇంకోటి అంతక్ మించి వస్తదేమో అన్నా నమ్మక్
ఆ నాన్న అట్లనే ఉమ్ ప్రోత్సహిస్తాడు అమ్మ నా. ఏం కాదు ఇది గాకపోతే ఇంకోటి వస్తాది నీకు ఇంతకంటే మంచిది రాసి పెట్టి ఉన్నాడు అందుకే ఇది రాలేదేమో చదువు వస్తాది చదువు అని జెప్తాడు. కానీ చదవ ఆమ్ చూస్తానే ఉన్నారు కదా ఎప్పట్ని నుంచో మనల్ని మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళక్. తెలుసు గాబట్టి వాళ్ళు చదువు ఏం కాదని చెప్తారు. మనం చదవ కుండా నార్మల్ గా టైమ్ పాస్ చేసే బ్యాచ్ అయితే ఓకే తిరిగే బ్యాచ్ అయితే మనల్ని గూడా వాళ్ళు ఇన్ని రోలు ఉచ్చకపోదురు. వాళ్ళకు మనమ్ మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. మంచిగా చదువుకోవలె చదవకపోతే చాలా కష్టం. మీది ఏడు వరకు వచ్చింది మీరు ఏమన్నా జాబ్ ట్రయల్స్ చేస్తున్నారా.
చేస్తున్న దగ్గరకొచ్చి పోతున్నాయ్ నాయి కూడా.
నీది కూడా అలానే ఉందా మన ఇద్దరం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగ ఈ సంవత్సరం జాబు గొట్టుకొని మన ఇద్దరి పేరెంట్స్ ఆనందం జుడాలని గోరుకుంటున్న.
అంతే ఖచ్చితంగా ఇ ఈ ఇయర్ అవ్వాలి మన ఇద్దరం అంతే.
ఒక్కసారన్న ఆంటీ అంకుల్ కూడా తెలుసు కదా నాకు ఎంత బా మాట్లాడతారు వాళ్ళు అస్సలు. ఎంత మంచి న్యూస్. ఉంటారు అంకుల్ కూడా అన్నీటికి ఏం కాదమ్మా ఏం కాదమ్మా వస్తాది అని ఎంత మంచిగ ప్రోత్సహిస్తాడు.
మరి మీరే ఏమైనా తక్కువ నా అసలు నువ్వు ఇట్ల దగ్గరికొచ్చి పోయి బాధపడుతుంటే అంకుల్ బయట తేవడం.
ఆ... నాన్న ఇంకా మంచిగా ప్రోత్సహిస్తాడు ఆ...
తోవ
మంచిగా అందుకే వాళ్ళ కష్టానికి మనం ప్రతిఫలం చేయించాలి ఖచ్చితంగా ఈ సం చ్చ ఎట్లయినా ఏదైనా చేసి మంచిగా చదువుకోవలే ఈ టైమ్ పాస్ వేస్త దానికంటే టైం పాస్ చేసే బదులు ఒక్క గంట కూడా విలువైన ఇ కదా ఆ గంటను మనం మంచి పో ఎయించుకున్నాం అనుకో ఏమో అదృష్టం వస్తుది కావచ్చు అప్పుడు కలిసిస్తుది కావచ్చు అప్పుడు కొట్టేసుకుందాం
నువు డిగ్రీ నే చేసినవా బిటెక్ ఆ
నేను డిగ్రీ చేసిన నీకు తెలుసు కదా డిగ్రీయే కదా మచ్చిపోయావా డిగ్రీయే చేసిన
ఇప్పుడు ఎట్లా అయితే నట్ అయిపోతా ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వస్తున్నాడు మళ్ళీ బీటెక్ జాబ్ కావాలంటున్నాడు ఇక్కడ అర్థమే అయితలేదు ఇంగ్లీష్ కోషన్లు
వాళ్ళకి ఈ జనరేషన్ కి ఏం చేయాలో క్లారిటీ ఉండట్లేదులే మనకే క్లారిటీ ఉంది కాబట్టి మనమే మంచి చదువుకొని ఈ సంవత్సరం అయిపోయే లోపు ఖచ్చితంగా ఇరవై ఇరవై ఆరు అయిపోయే లోపు మనం ఖచ్చితంగా జాబ్ కొట్టుకొని పోవాలని కోరుకుంటున్నా నువ్వు కూడా అట్లనే కోరుకో సరే ఆ సరే మరి
కూడా బాగ ఓ బాయ్
ఆ బాయ్
బాయ్